హలో బాగునవమా
బండమా నువ్వు బండవ బండమా నువ్వు బండవ
ఉమ్ తిన్నావా మా
తింటి నువ్వు తిన్నావా
ఉమ్ తన్నామా
అక్కడందరు బాగుండారా మీ ఫ్రెండ్స్
హ్మ్ అందరూ బాగున్నరూ మా
అందరు బాగుంన్నర
ఉమ్ పాప బాగుందా ఆ
మీరేం చేస్తన్నారు
ఏం చేయల మమ్మీ ఈడ కొంచం
అవునా
బాగుండా
మా చెల్లెలి పాప డెలివరీ అయింటే చూద్దామ ని వచ్చిన
మీ చెల్లెల పాప
ఉమ్ మా చెల్లెలు పాప డెలివరి అయింది
మా చెల్లెలి పాప డెలివరీ అయింటే చూసేదాని కి వచ్చినను
మమ్మీ ఇంకేమ్మా
ఇంకేమంటే అదే మా చెల్లెలి పాప డెలివరే అయింటే చూసేదానికి వచ్చినాను బాగుంది పాప నార్మల్ డెలివరీనే చేసిందంట డాక్టరు బాగా చూస్కున్దంట డాక్టర్
ఉ
ట్రీట్మెంట్ బాగా ఇచ్చిందంట ఇంకా మా పిల్లాళ్లు పదకొండు మంది ఉన్నారు ఆడపిల్లోలు
ఉ
కొని వస్తాం ఇక్కడికే తగ్గించుకోండి అని చెప్పిందంట మా చెల్లెలు అందుకని హ్మ్ రెండు వేలు తగ్గించుకునిందంట
ఇప్పుడు మొత్తం ఖర్చు ఎంత అయింది
అంత చానా అయిందంట ఒక లక్ష పైన అట్లా అయిందంట పాప ఏంటి ఇద్దరు బాగున్నారు ఈరోజు చూడ్డానికి వచ్చాను తర్వాత సండే ఆ పురుడు ఫంక్షన్ చేస్తారంట సండే వెల్కమ్ ఫంక్షన్ చేసినారు మా అమ్మాయికి హుహ్మ్ ఇంకా మీ విశేషాలు ఏమున్నాయి
మాదే ముందు రోజు వర్కు వర్కు
రోజు వర్కుకు పోయి మీ చెల్లెలు ఎట్లుంది
మా చెల్లెలు బాగుంది హ్మ్ గేట్ పండి బావున్నారు మమ్మి
ఎందంట
హ్మ్ బాగుంది
హ్మ్ ఎంతి తిన్నార అన్నము
హ్మ్ తిన్నం తిన్నం
నువ్వు
టమోటా రైస్
టమోటా రైస్
మళ్ళీ ఎప్పుడ వస్తా రిటర్న్
నేను ఇరోజ నైట్ పో ట్రైన్కి రేపు తెల్లవారితో ఆడు వచ్చేసి
మళ డ్యూటీకి పోవాల
రోటింగ్ జయిన్వళ
మళ్ళా ఆదివారము
ఆదివారం మా చిన్న అమ్మాయి ఉంది కదా మా పెద్ద అమ్మాయి మా అబ్బాయి వచ్చి చూసుకో ఎలరు
ఆ
ఇంకా మా చిన్నమ్మాయి బ్యాలెన్స్ ఉంది మా చిన్నమ్మాయిని పంపిద్దామాన అనుకుంటాన్న ఆ చెప్పిన మాట బాగ ఇంటది మా అమ్మాయి చూసింటారు మీరు కూడా చూసినారు కదా మా అమ్మాయిని చిన్నమ్మాయిని చూసారా వాళ్ళ పేరెంట్స్ గూడా అంతే సేమ్ ఆ పాపలాగే పర్లేదు బాగా వింటారు చెప్పిన మాట వింటారు టక్క టక నిద్రలేసి వాళ్ళల్ల పనులు వాళ్ళు జేసుకునేసి క్యారీ తీసుకొనేసి టక్కటక్క వెళ్ళిపోతా అంటారు మా డ్యూటీకి నాకైతే ఏంత తొందరగా అయిపోద ఎస్ మా ఎస్ ఇంకామ్మా ఇంకేమున్నయ్ సమాచారాలు మీది నేను ఇప్పుడు ఈ రోజు ట్రైన్ ఎక్కితే రేప్ ఇప్పుడు తెల్లవారు జామున ఐదు గంటలకు దిగుతాను
ఉమ్
నకు దిగేస్తాను ఐదు గంతా ఐదు ఐదున్నర కంతా ఇంటికి వచ్చేస్తాను ఇంకా వచ్చేసి మళ్ళీ వంటంతా చేసుకొని అందులో నిద్ర లేదు రాత్రి నిద్ర లేదు తలనొస్తుంది ఈ రోజు నైట్ మళ్ళీ ట్రైన్ ఎట్లా వస్తుందోయేమో దాంతో సీట్లు దొరుకుతాయె లేదో నిద్ర వ నిద్ర సరిపోవడం లే ఉమ్
నిన్న సీట్లు లేవా
నిన్న సీట్లు ఉన్నాడిది గాని కింద పడుకోవడానికి గా కానీ నిద్ర పట్లేదమ్మా
అవును అంతే
స్టాప్ వచ్చేస్తుందేమో స్టాప్ వచ్చేస్తుందేమో అని
ఉమ్
అట్లా
ఉమ్
ఇంగేమ్మా ఏం చేస్తున్నావు
నేను ఆఫీస్ లోనే ఉన్నా అమ్మ ఇంకా
అవునా మా ఇంకా ఎంత గంటలు ఎంత గంటలు కదలుతారు ఇటు
మారట్లే
ఆరమా కొంతారా ఉమ్ సాయంత్రం ఇంటి వచ్చి ఇప్పుడు నీకు ఎంత అయితది
ఆ ఏంట్రె ఇంటికి వచ్చాలకి ఏడన్నా అట్లాయిద్ది
అవును మీ మమ్మీ ఏదో వర్క్ చేస్తాందంటనే కంపెనీలో దాంతో మనల్ను గూడా చేర్చుకుంటారా
కుంటారు మిమ్మల్ని కూడా మా మమ్మిని చేసేదంత
ఆ నేను చేరాల అనుకుంటాన్నాను అంకుల్ని అడుగుతాను అంకుల్ ఒప్పుకుంటే
హు
కాల్ చేస్తా మా నీకు చేస్తాం మమ్మీతో మాట్లాడి నాకు చెప్పు
ఉమ్
వేకెన్సీ ఉన్నాయి అంటే నేను చేరుతాను
ఆ వేకెన్నీస్ ఉంటాయెమో
ఎప్పుడు ఉంటాయా
ఉ ఎక్కడో ఉంటాయ్.
అట్లయితే అంకుల్ని అడుగుతామని నేను ఒక మాట ఫస్ట్. తర్వాత నీకు ఫోన్ జేస్తాను.
ఉహ్
ఈ వరకు ఏమన్నా చెప్పిందా అమ్మ దాని ది గురించి ఏమన్నా నీకు.
అది నార్మల్ గానే ఇట్లా మనం ఇప్పుడు రాపిడోలో అవన్ అన్నీ అట్లు ఉన్నాయి గదా, అట్లా లాగాలి గూడ బుకింగ్ చేసుకుంటే పోవాలి.
ఆ హౌస్ కీపింగ్ది బుకింగ్ చేసుకుంటే పోవడం పోవాలి అవును అట్లా ఆ
అదే లే
ఉమ్ అట్లయితే పని బానే ఉందంటనా
మూవీ బావుంది.
సాలరీ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారంటున్నామా
ఉ ఫస్ట్ సాలరీ కరెక్ట్ గానే వేసిన్నారు. ఇగా నెక్స్ట్ కూ చూడాలి అమ్మ గూడా కొత్తగానే జాయిన్ అయింది కదమ్మ అందుకని.
అవునా సరేసారే ఇప్పుడు సా లరీ మళ్ళీ దగ్గరక్ వచ్చిందమ్మా.
ఉమ్ పదైదో తేదీన్నా పద్నాలుగో తేదీనో పడాలా
అట్లయితే అది పన్నాక నాకు కాల్ చేయనా. మీసి నాక్ చేపో నేను చేతాను.
ఆమ
త ఇంత వేస్ట్ రా
అవునా
ఉమ్ మా పిల్లలు అక్కడికి పపేరు. మా ఆయన ఎక్కడికి వస్తంటాడు. అందుకని ఇప్పుడు వాళ్ళని అడిగి ఒప్ ప్పించుకొని చేదాం అనుకుంటాండా.
మళ్ళీ ఎక్కడికి పంపినప్పుడు ఈ వర్క్ ఎట్లా పంపిస్తారు.
ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పి ఒప్పించుకొని వస్తావును ఉంటడా.
అవునా
ఆ వర్క్ బావుంది, సాలరీ బావుంది కాబట్టి వాళ్ళక్ చెప్పి పోని ఒప్పించుకొని చేద్దాం అనుకుంటుండ
అవునా
అవును మీ ఆఫీస్ లో ఏమన్న ఉందా వర్
మా ఆఫీస్ లో ఏం లేవలే హౌస్ కిపింగ్ ఉంది. కానీ ఇదేమి
సాలరీలు తక్కువ ఉంటాయ్ వేరేతారా వద్దులే నేను మమ్మీ దగ్గర చేస్తా మమ్మీ దగ్ తరైతే నాకాడ్ నుచ్ చెప్పిస్తుంది తొందర ఉండదో
అవునవును అంటే కన్నాడ కర్ణాటక అని గూడా ఓ చిండాలి.
ఆ అవును లాంగ్వేజ్ ప్రాబ్లము. లొకేషన్ చూడాలంటా ఇంగ్లీషూ చదివేది వచ్చిండాలంట. నేనెంత చూసుకోవాలి కదా.
ఉమ్
అందుకే తెలిసిన వాళ్లుంటే బాగుంటాది
ఉమ్
ఉమ్ మీ ఆఫీస్ లో ఎంత మంది ఉన్నారు?
మా ఆఫీస్ లో ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది దాకా అమ్మాయిలే.
ఆ అవునా
ఉమ్
వర్కు ఎంత దూరంలో ఇస్తారంట?
వర్క్ దగ్గరలోనే ఇస్తారు, ఒక కిలోమీటర్ అట్లు దగ్గర్లో
అవునా
ఉహు అంకుల్ ఎక్కడికి వెళ్ళారు?
అంకులు ఊరికెళ్ళారు వచ్చాక నేను అడిగి చెప్పిచుకొని నీకు ఫోన్ చేస్తా.
అవునా అంకులు అందరు బాగున్నారా?
అంకుల్ బాగున్నాడు, నేను బాగుండా, మా అమ్మాయిలు బాగున్నరు, మా అబ్బాయి బాగున్నడు.
అ
ఇప్పుడు మా మనవరాలు పుట్టింది, మా మనోరాలు గుడా బాగుంది. మాకు ముందే మనవడు గుడా పుట్టినడు మా అబ్బాయికి. ఆ వాడు గుడ బాగగుండడు
ఆ
ఉమ్
అదే ఓకే అందరు ఫ్యామిలీల హ్యాపీగా ఉన్నారు, మేమందరం బావున్నం
అవునా, ఓకే అట్లై తే మీ అత్త వాళ్ళంద్రూ బాగున్నరా?
ఆ అందరూ బాగున్నారు.
ఉమ్ ఉమ్ నీ కన్నీ కెద్ద తురు ఏం చేస్తాంది? మీ అత్త కూతురు ఓ పాప చదువుతాంది, నేను ఏం చేస్
చదువుతా అన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను కొంచెం పని ఉంది, ఉమ్
అ సరే అట్లయితే మళ్ళీ తప్పకుండా చెయ్య ఆ సరే అట్లయితే